హలో
హలో
హలో ఏం చేస్తున్నరండి?
ఏం లేదు
హలో విన్పిస్తుందా? చాయ్ తాగారా
సరే సరే ఆ
టి దాగరా? ఏం కూర ఇరో
తాగినా
ఏం కూర ఏసుకున్నారండీ
తోటకూర
తోటకూర నా ఊళ్ళో బానే ఆకుకూరలు దొరుకుతాయా అండి
ఆ అమ్ నిన్న అమ్మంచింది తీసుకున్నా
ఓహ్ మీరేం పండించుకోరుకావచ్చు.
ఆ
మీరు ఇంటి ముందు ఏం చెట్లు పెట్టుకోలేదా? కూరగాయల్
లేదు కూరగాయ చెట్లు పెట్టలేదనే కూరగాయ చెట్లు ఏమి లేదు.
ఏమిలేవ్వా?
ఉహుమ్
మేము టమాటా చెట్లు పెట్టుకున్నాము చిక్కుడు చెట్లు పెట్టుకున్నాము. మలకేడ్
కత్తన్నయా
ఆ కాతున్నాయి. ఆ టమాటలు మంచిగున్నాయి.
ఉమ్
మునగ మునగ చెట్టు ఉంది తిట్టన మాకు సొరకాయలు ఇప్పుడిప్పుడే కత్తునాయి. మీ దగ్గర కూడా ఏం చెట్లు ఓ పెట్టుకొర అన్ని కూరగాయలు కొనడమేనా?
అనే కూరగాయలు కొనడమే. కాపోతే మాకు ఎక్కువ మంది తెచ్చిస్తరు. చుట్టు పంటపొలాలు ఉన్నాయి. కాసిన వాళ్ళు తీస్ కచ్చిత్తరు.
జామచెట్టు ఉందా మీ మీకు
జామ్ లేదండి
లేదా ఆ చెట్ల గురించి తెలుసా అండి మీకు చెట్ల గురించి అన్న తెలుసా? కూరగాయా చెట్ల గురించి పాల ఉపోద్ద పండ్లచెట్లు ప్రతి ఇంట్ల తప్పకుంట ఒక జామచెట్టు పెట్టుకోవాలే. జామకాయలు మంచిదే జామకాయలకి
అందుకేనా మంచింది. ఆ తింటా మాకు జామ్కాయలు కసినోవోల్ తెచ్చిస్త
అది ఇట్లా జామచే ఇత్త ఒకటి దానిమ్మ చెట్టు ఒకటి ఈ చెట్టు ఒకటి కరివే రేపాకు కరివేపాకు ఉందా?
కరపాకుడలదదు మా ఆ అది కూడా తెచ్చిస్తారు.
ఉమ్ నిమ్మకాయలు బాడుతారా రోజు మీరు
ఆ నిమ్మకాయలు వాడతాం నిమ్మకాయ చెట్టు మాకు లేదు గని వేరేటి వాళ్ళ ఇంటికా తెంపుకొ క మా
చిన్న తుదిమే
మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటే
తేల్వద్ ఎల్లా తాగుతారు ఎందులో తాగుతారు మీరు
ఏంటిది
నిమ్మకాయలు ప్రొద్దున తాగుతారా నిమ్మరసం
కాదు మేము ఆ పొనీ కన్నా వేసుకుంటే అందులో పిండుకుంటాం
ప్రొద్దున కి యూస్ చేయరా
ఆ యూజ్ చెయ్యము అది పప్పు అన్నం వేసుకుంటే లేకపోతే అప్పీలు పప్పు వేసుకుంటే అలా వేసుకుంటాం అప్పుడప్పుడు పులిహోర రైస్ చేసుకుంటాం
ఉమ్ నిమ్మకాయ లో విటమిన్స్ సి బాగుంటుంది కదా ఎక్కువ వాడాలి
నిమ్మకాయలంటే జామకాయలు ఎక్కువ ఉంటాయి.
ఆ
ఉమ్
మీ
జామకాయే బత్
ఆపిల్స్ తినే కంటే జామకాయలు తినడమే రోజు ఒకటి
ఉమ్
సీతాఫలం చెట్టు ఉందా మీకు
ఆ సీతాఫలం చెట్టు కూడా లేదు మాకు
అవి కూడ కొనుక్కోవడమేనా
కొనుక్కోవడం లే మేము పల్లెటూరు కాబట్టి మాకు అందరు తెచ్చిస్తారు. ఉమ్
ఇష్టమేనా మీకు సీతాఫలం తినాలంటే
ఆ ఇష్టమే
సీజన్ల మందు కొన్ని ఫలాలు
ఆ
సీతఫలాలు చలికాలంలో బాగా వస్తాయి కదా సీజన్ పండు అప్పుడు ఉంటే తినాలి
అవునవును అవి జలుబు కూడా అయితది తింటే
ఇక అయినా కూడా అప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తినాలి అవి వెయ్యి సార్లు ఎండకాలం మాత్రం మామిడికాయలు ఫుల్లు ఉగాది పోయిందంటే మామిడికాయ
ఇప్పుడు తక్కువ మామిడికాయలు వస్తాయి కదా
ఆ వస్తాయి నేల పచ్చళ్ళు పెడతారు పిక్కయి మామిడికాయలు పిల్లస్తోయి ఇష్టమేనా మీకు మామిడికాయలు అంటే
ఆ మామిడికాయలు అంటే ఇష్టమే పచ్చి కాకుండా పచ్చిగాయము కారంమున్న ఉప్పు జల్లుకొని తింట టాం ఇక ఏంటి మరీ పుల్లవి అయితే కాదు కాని పచ్చి దాంట్లో కొంచెం తీపి ఉంటాయి
ఉమ్
ఇగ పండ్ల అయితేనేమో పండ్లు ఇక్కడ అమ్మోస్తయి ఊళ్లో పండితే ఆ అవిగున్ తెచ్చిర్ గాని కొనుక్కోవాలి.
వాటిని వట్టిగనే తింటారా జ్యూసుల్ చేసుకుంటరా
అ య్ జూస్ జేస్కొం వట్టిగనే
వట్టిగ తింటెనే ఆరోగ్యానికి మంచిది
ఆ జూస్జేసుకుంటె మల్లల్ల సెక్కరెయ్యాలె
మ్మ్మ్
మల్లదో గిన్నె ఇదో గిన్న అని గిన్ ఇగ అంటు బట్టాలె
సీజనల్ ఫ్రూట్స్ తప్పకుంట తినాలె సలికాలంలో రేగ్గాయల్తింటరా
ఆ తిన్నం రెగ్గాయల్ దిన్నం రెగ్గాయల్దిన్న అప్పుడ్ దిన్నం జామకాయల్దిన్నం పుచ్చకాయల్దిన్నం
ఉసిరిగాయ గూడ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఉసిరిగాయలో ఉసిరిగాయ్ వట్టిగా తింటారా పచ్చడి పెట్టుకుంటరా
పచ్చడ పెట్టుకున్నం
పచ్చడ పెట్టుకున్నరా
ఊ ఉ
వాటిని గూడ రోజొకటి తినొచ్చు ఉసిరిగాయ్
ఉమ్ తినచ్చుగనిగ మొత్తం పుల్లపుల్లగ నోరంతా
తిన్న తరువాత వాటర్ తాగుతే తియ్యగుంటది పల్లకు మంచిది మన పండ్లకు ఫ్రెష్షుగుంటయ్
అవునా ఇప్పుడూ సింతగాయే గాత్తది
ఆ చింతకాయ బాగ్గాస్తది ఇప్పుడు ఇవ్ గల్పొద్దు
చింతకాయ పచ్చడి పెట్టుకుంటరుగా
ఊ హూ చింత చెట్టుందా కొన్నడా మీయన్న
చెత్తగాట్లేదు అది కూడా తెచ్చిస్తరు మాకు
వొద్దన్న
ప్పు ఉగాదికీ కొత్త చింతపండు చారే
ఒక్క రొట్టల్ జేసుకోవాలె
ఆ
దొరుకతాయాండీ మీ దగ్గర ముూనగ చెట్టు ఒక్కటుంటే ఆ ఆకు పచ్చడి చేసుకోవచ్చు ఆకుతోటి పొడి తయారు చేసుకోవచ్చు కాయలూ చార్లేసుకోవచ్చు టమా ఆ వాటి తోడి వండుకోవచ్చు ములక్కాయలు మునగాకూ ఆరోగ్యానికి మంచిది ఎప్పుడన్న చేసుకున్నారా మీరు చేసుకుంటరా
నాకెవలొండుతరు కొనుక్కచుకనీ అయి గోలిచ్చుకొనీ పొడి పట్టుకుంట ఇగ
ఆ
పొడి పట్టుకొనీ ఇగ ఫ్రిడ్జి ల పెట్టుకుంట
వేడివేడి అన్నంల
నెయ్యి ఏసుకొని తింటం
ఒక్క ముద్ద ఫస్ట్ ఒక ముద్ద ఏసుకొని తినాల ఒక ముుద్దు తినాలే. మునగ ఆకు పచ్చడి కూడా ఏసు
అవునా మునగాకు పచ్చడి కూడా ఏసుకొచ్
పచ్చడి కూడా బానే ఉంటది. మునక్కాయ సాంబారు మునక్కయ టమాట సరేనండి ఉంటానండి థ్యాంక్ యూ
ఆ ఓ